హలో
హాయ్ ఆండీ
హాయ్ ఆండీ చెప్పండి
బావున్నారా ఏం చేస్తున్నారండి,
ఉహు ఏం లేదండి,
దిన్న రయినాండి
అ డిన్నర
ఆ ఏం చేశారండి కర్రీ
ఇవాళ టమాటా పప్పు చేసానండి
అవునండి ఫ్రైడే స్పెషల అండి
అవునండి
ఉహ్ ఆ జస్ట్ అండి ఇప్పుడే తిన్నామండి
ఆ మీ డిన్నర్ అయిందా ఏం కర్రి
ఇవాళ మాది బీరకాయ పప్పు అండి ఊ ఉ వీరేపపకాయ్ చేసారు దాంట్లో చపాతి బావుంటదని చెప్ పాతి చేశారన్ని
ఆహ
ఊ హు అన్న్ మీకు ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయినాయి గదా
ఆ
ఇప్పుడు మీరు ఉన్న ఏరియాల మీ ఉ ఏ స్కూల్ బాగా నచ్చింది లేక్పోతే మనకు పిల్లల్దిస్ స్టడి పర్పస్ కోసమైనా హాస్టల్ లేకపోతే ఏ ఊ గు ఏ ఊర్లో ఏ స్కూల్ బాగుంటది మీకు దెలుస్తే గదా కొన్ని ఊర్ళ ఏదైనా స్పెష అ ఎగ్జాంపుల్ గ ఇప్ హైదరాబాద్ లో నారాయణ స్కూల్ చైతన్య స్కూల్ ఇలాంటున్నయ్ ఇంటర్నేషనల్ స్కూల్స్
అవునండి ఉన్నాయి ఇక్కడ స్కూ ఉమ్మ్ స్కూల్ లో చా అన్ని స్కూల్స్ బానే ఉంటాయండి ఇక ఏ స్కూల్ పట్టి ఏ స్కూల్ బట్టి మనం అన్ని స్కూల్స్ లో ఆల్మోస్ట్ ఉంటయి గాని చెప్పలేము ఒక స్కూల్ అయితే బావుంటదండి మా పాపకు ఒక స్కూల్ లో జాయిన్ చేశాను శ్రీగాయిత్రి టెక్నో స్కూల్ అని అందులో బావుందండి యాక్టివిటీస్ ఉన్నాయ్ కల్చర ప్రోగ్రామ్స్ మండే టు ఫ్రైడే సిలబస్ చెప్తారు మళ్ ళ్ళి సాటర్డ రోజు స్పోర్ట్ ఉస్ డే ఉందండి స్కూల్ అయితే మళ్ళీ ఫీజు గూడా తక్కువనే ఉంది సిలబస్ గూడా వాళ్ళక్ కెంత బర్డేన్గా చెప్పట్లే టఫ్ఫ ఇ పెట్టట్లే సింపుల్ గున్నయ్ వాళ్ళయ్ నేన్ డైలీ హోమ్వర్క్స్ కూడా చెక్ చేస్తున్నాం కదా సింపుల్ గున్నాయండి వాళ్ళ మైండ్ మీద కూడా ఎక్కువ ప్రెషర్ పెట్టట్లేదు పిల్లల్ చిన్న పిల్లలైనా పెద్దప్ పిల్లలయినా వాళ్ళ మీద అంత బడన్ పెట్టకుండా సింపుల్ గున్నాయండి హోంవర్క్స్ అన్నా ఏమైనా యాక్టివిటీస్ చేయాలన్నా
ఆల్ కే
ఉం
అంటే ఇప్పుడు బర్డన్ పడొద్దంటే ఇప్పుడు చిన్న పిల్లలకిప్పటి నుంచి స్టార్టింగ్ ఉంది కదాండి ఇప్పుడు ఈ బేసిక్ నేర్పియాలె ఆ బేసిక్ నేర్పేయాలని కొన్ని స్కూల్స్ లో ఇస్తున్నారు
అవునండి అంటే ఇప్పుడు ఉర్ ఇల్లల్లో ఎలా ఉందో తెల్వదు గాని ఇక్కడ సిటీలో మాత్రం అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని తెలిసేలాగా పిల్లలకి ఆ మంచి చెడు అనేది అన్ని మనం ఇంట్లోనే కాకుండా స్కూల్లో కూడా అన్ని నేర్పిస్తున్నారండి వాళ్ళకి మంచిగా
అది మంచి హ్యాబిట్ అండి అది మంచిది ఇంకా మనకు పేరెంట్స్ కూడా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టు ఉంటది
అదే అండి మన ఇంట్లో కన్నా వాళ్ళు స్కూల్లోనే బాగా ఎక్కువ అన్ని నేర్చుకుంటున్నరండి స్టడీ ప్లస్ బా బయట యాక్టివిటీస్ అన్ని బాగా నేర్చుకుంటున్నారు బాగుంది మా పి మా పాపకి ఇంకా నేను చెప్పిన మ్యాటర్స్ అంటే మాకు ఇంట్లో జరిగే మ్యాటర్స్ కంటే బయట విషయాలు తనకి ఎక్కువ తెలుస్తున్నాయి ఉమ్ స్కూల్లో చెప్పడం వల్ల తెలుస్తుందండి స్కూల్ లో టీచర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్ని మంచిగా చెప్తా రు ఇప్పుడు మీ బాబు చదివే స్కూల్లో ఎలా ఉందండి మొత్తం
ఇప్పుడు మా బాబు చదివవి స్కూల్ కూడా బాగునుందండి నార్మల్ ఫీజు ఎక్కువ కూడా కాదు ఇప్పుడు ఈ ఆ స్కూలు టాపర్ వెళ్ళిందండి మా ఊర్లో అయితే
ఆహా
అన్ని స్కూల్స్ బాగానే ఉన్ ఆ స్కోర్ మంచిగా అంటే ఇప్పుడు ఈ సిక్స్ హండ్రెడ్ కే ఏముంది కదండి టెన్త్ స్కోర్ ఓన్లీ త్రీ మార్క్స్ తక్కువ అండి
అంటే ఎంత ఫైవ్ నైన్టీ సెవెనా
ఆ ఫైవ్ నైన్టీ సెవెన్ ఫైవ్ నైటీ సిక్స్ ఏమో వచ్చినాయండి
అ అమ్మో అన్ని మార్క్స్ వచ్చాయండి హైయెస్ట్
హైయెస్ట్ అండి ఈ స్కూలే మంచి హైయెస్ట్ లో వచ్చిందండి ఈసారి మ నాకు షాక్ కానీ మా మాది ఊరు కాబట్టి పిల్లలకి సిటీస్ లో వేయాలని నాది ఒక కోరిక
ఆ అది ఇంకా ఫ్యూచర్ లో వేసుకోవచ్చులేండి ఇప్పుడే చిన్న పిల్లలకి మళ్ళ లాంగ్ జర్నీ అవుతది కదండి ఊర్లో లేదు కాబట్టి ప్రాబ్లం అవుతది ఒకవేళ ఊర్లో ఉంట మీకు అంత కష్టం అనిపించేది కాదు
ఇక్కడ కూడా మంచిగా నేర్పిస్తారండి కల్చరల్ యాక్టివిటీస్ అది మన బాబు చెప్తా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే ఈ సంవత్సరమే కదా నువ్వు పోయింది అప్పుడే ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు అని మ వాళ్ళ అక్కతోటి కూడా మాట్లాడిస్తాంటి ఒక్కొక్కసారి నేను పిల్లలు మాట్లాడుకుంటే మంచిగా అనిపిస్తుందని
అదే పిల్లలు స్కూల్లోనే కాకుండా మనం కూడా ఇంట్లో అప్పుడప్పుడు కొంచెం వాళ్ళ తోని ఇంగ్లీష్ లో మాట్లాడుతా ఉంటే వాళ్ళకి అర్థమవుతూ ఉంటది మనం చేతులో వ స్తువులు తీసుకొని మెల్లగా చూపించుకుంటూ ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటె వాళ్ళకి అప్పుడు అర్థమవుతా ఉంట ది ఆ అలా మీరు మీరు కూడా ట్రై చేస్త స్తూ ఉండండి ఏమైనా థింగ్స్ గానీ ప్లేట్స్ గానీ పట్టుకుంటూ
ఆల్మోస్ట్ అయితే నేను చాలా ట్రై చేస్తాను అండి కానీ నా పిల్లలు నా మాట వినరు మెయిన్ గా
ఆ అలా మనం చే వస్తు థింగ్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థం అవుతూ ఉంటది
అవునండి. కానీ బుక్స్ లో యూట్యూబ్ లో పెడతామండి సో ఆయనకి కొన్ని సోల్డియర్స్ ఆర్మి జవాన్ ఏ ఇలా ఉం టాయి. కదా అది అవ్వాలని గోల్ నాకు కొడుకు అయితే అది పెట్టిన అప్పుడన్నా షార్ట్ వి షార్ట్స్ చూస్తాడు అలాంటివి పెట్టుకొని అలా చూడద్దు ఇలా చూడు అలా చూడు అంట ఇప్పుడు దీని వల్ల నువ్వు ఇప్పుడు జ ఆ సోల్డియర్ అయితావు సోల్డియర్ అయితే నువ్వు ఏం నేర్చుకోవాలి. ఫస్ట్ పోలీస్ పోలీసు ఎలా చదువుతా ఏం చదువుతావు పోలీసులు ఏమి ఉంటాయి. అన్నీ అవి ఇవన్నీ పెట్టుకో చూసుకో అంటే అన్ని పెట్టి చూస్తాడు పోలీస్ డ్రెస్ ఈ కలర్ ఉంటది. ఆ కలర్ ఉంటది. అని యూట్యూబ్ లో పెట్ పెట్టుకోని చూస్తూ ఉంటాడు.
ఉ అదేనండి.
హ అని పోలీసులు ఏం చేస్తారు మమ్మీ అని ఈ చిన్న కొషైన్ అడిగితే దొంగల్ని పట్టుకుంటారు. అంటుండు అలా నే బేసిక్స్ నాతో వినడు కాబట్టి నేను యూట్యూబ్ ద్వారా చెప్పిస్తాండేది.
ఆ అదే
అది మంచిగా ఉంటది థాట్ మనం మనం పిల్లలు మీ పిల్లలు వింటారా అండి.
ఆ వింటారండి. అంటే ఒక పాపనే కదా బాబు చిన్నోడు కాబట్టి ఆయనకు అంత అర్ధం కాదు. సో పాపకైతే నేను ఏం చేస్ తా అంటే ఇంట్లో హోంవర్క్ చేసేటప్పుడు మొత్తం ఇంగ్లీష్ లోనే మాట్లాడి చేపిస్తా.
ఆహా అది మీరు కూడా ట్రై చేస్తారా ఏంది. వేకెన్సీస్
లేదండి. అంత లేదు. నేను జస్ట్ ఇంటర్ బేసికే కాబట్టి ఇక్కడ సీరీస్ లో అంత పట్టించి మంపీ పీజీ బిఈడీ అట్ల చేసి ఉంటే తీసుకుంటారు. అది కూడా పీజీ బిఈడీ చేసిన వాళ్ళకి ఓన్లీ ఫర్ కిడ్సే అంటే ఎల్కేజీ యూ కేజీ ప్రైమరీ వాళ్ళకే ఇస్తారు. హైయర్ సెక్షన్స్ కి కాదు
ఓకే ఇప్పుడు మనము మన స్టడీ కూడా వేరే ఉంది. ఈ స్టడీ వేరే ఉంది. కదా అండి.
అవును మనం చదువుకున్నవి వేరు ఇప్పుడు పిల్లలు చదివేవి వేరు సిలబస్ సో నాకు కూడా కొంచెం టఫ్ అవుతుంది. టఫ్ అయిపోతుంది. ఎందుకంటే అప్పటికి అ అప్పుడు మనకి లెసన్స్ అనేది ఉండేటివి. ఇప్పుడు వీళ్ళకి టర్మ్స్ అని ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ సెకండ్, టర్మ్ థర్డ్ టర్మ్, అనికి బుక్స్ సపరేట్స్ ఉన్నాయి. అ ఇప్పుడు మా పాపకు వచ్చేసి త్రీ టర్మ్స్ బుక్స్ అన్నమాట ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఇంట్లోనే పెట్టుకోవాలి. ప్రజెంట్ అయితే ఫస్ట్ టర్మ్, సిలబస్ నడుస్తుంది.
ఓకే ఒకసారి కొనాల అండి. అవి బుక్స్ అన్ని
ము మాదగ్గర్నె ఆ అన్నిీ ఒకేసారి తీసుకోవాలండి.
ఓకే అంటే ఈ ఇస్టాబ్లిష్ కి ఎంత పడ్డాదండి. మనకి
ఆ మొత్తం ఇది దీనికి ఆ బుక్స్ కి అయితే ఎయిత్ థౌజండ్ వరకు పడ్డయండీ.
ఎయిత్ తౌసండ్ వరకి వడ్
ఆ జస్ట్ బుక్స్కె అన్ని ఇక మొత్తం ట్వంటీఫోర్, బుక్స్ వచ్చినాయంండి.
ఆహా.
ఏమో నోట్బుక్స్ వచ్చాయి, మిగతా వన్నీ ఉ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, వర్క్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, మెటీరియల్స్ హ్
కు బుక్స్ కూడా ఉందాండి.
ఆ
అంటే ఏ క్లాస్ చదువుతుందండి మీ పాప?
ఫస్ట్ క్లాస్ అండి.
ఓకే ఫస్ట్ క్లాస్ అంటే ఇప్పుడు పిల్లలకి మాస్ సైన్స్, సోషల్ అనింది కూడా ఉందా అండి పిల్లలకి.
సైన్స్ అంటే ఈవీఎస్ కిందికి వస్తదండి సైన్స్ అన్డ్ సోషల్.
ఆ ఓకే ఓకొ ఈవిఎస్ లోనె ఈవిఎస్ వన్ ఈవిఎస్ టూ అని ఉందా కాతే
ఆ అండి.
ఈవిఎస్ వన్ పార్ట్, ఈవిఎస్ టూ పార్ట్ అని ఉందా.
లేదండి జస్ట్ ఈవిఎస్ అంతే నార్మల్.
ఆ ఓకే బుక్
బే సిక్ కాదండి. బేసిక్స్ ఆ.
ఇప్పుడు అది ఇంగ్లీష్ లో కూడా గ్రామర్ కి ఒక పార్ట్ తీశారండి.
హ్.
మనం వొకబ్లరి అని ఒక పార్ట్ చేస్తాం కదా. దాంట్లోనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ఒక పార్ట్ తీశారు. పిల్లలకి అది సపరేట్ క్లాస్ కూడా పెడుతున్నారండి.
ఆ.
ఆ అది కూడా నేను ఇక్కడ మా స్కూల్ మా పిల్లలకి చెప్తున్నరు. ఈరో ఇవి ఇంగ్లీష్ సబ్జెక్ట్ మనం చ చదివేది కాదు దాని తోటి స్పోకెన్ కూడా మాట్లాడాలి కాబట్టి అని స్పోకన్ ఇంగ్లీష్ క్లాస్ పెట్టారు.
ఆ.
ఉన్నాదండి మీ స్కూల్లో?
స్కూల్లో అంటే లేదండి ఇప్పుడు ప్రజెంట్ అయితే అంటే చిన్న పిల్లలకి అ యితే లేదు మరి సెకండరీ సెక్షన్ అంటే ఎయిత్, నైన్త్, టెన్త్ వాళ్ళకంటే పెడతరేమో దానికి స పరేట్ క్లాసెస్. ఇప్పుడు చిన్న పిల్లలకైతే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటది, అర్థం కాదు కాబ అంటే ఒక థర్డ్, ఫోర్త్ క్లాస్ కు వచ్చినంకా అప్పుడు గ్రామర్ గురించి ఉంటదండి ఇగ.
అదే నేను కూడా పెద్ద హయ్యర్ సెక్షన్స్కే చూశినా ఇవ్వాళ. జస్ట్ ట్రైకి పోతే ఆ స్కూల్ కి పిల్లల కోసము అక్కడ చెప్తుంటే విన్నానండి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అని అక్కడ మం చిగ చెప్తున్నరండి పిల్లలకి ఒక సెంటెన్స్ రాపీయడం, మీకు అర్థం కాకపో తెలుగులో రాసుకోండి మళ్ళీ ఇంగ్లీష్ లో మాట్లాడేటట్టు చేయ్యండి. ఆ హ్మ్ మంచిగుందండి. ఓకే అండి థ్యాంక్యూ అండి, మీ టైమ్ కేటాయించినందుకు.
ఓకేనండి సరేనండి ధన్యవాదాలు